హలో
హలో
నమస్కారం అండి
నమస్కారం అండి
ఎలా ఉన్నారండి బాగున్నారా
హా బాగున్నామండి మీరు ఎలా ఉన్నారండి
మేము కూడా బాగున్నామండి పనులు అయిపోయాయా ఆన్
హా పనులు అయిపోయాయండి ఇప్పుడే వంట చేశానండి ఖాళీ ఈరోజు సాంబార్ చేసానండి మళ్ళీ వంకాయ చేస్ కున్నానండి
అవునా మేము నేను ఇంకా టమాటో చేద్దాం అనుకుంటున్నానండి ఇంకా చేయలేదు
అవునా
ఊ టిపిన్ చేసుకున్నానండి ఉ మనం ఈరోజు జు ఆన్లైన్ షాపింగ్ ఆఫ్లైన్ షాపింగ్ గురించి తెలుసుకుందామా అండి
ఆ తప్పకుండా అండి తెలుసుకుందాం
హా హా మీరు ఎక్కువ ఏది తీసుకుంటారండి షాపింగ్ ఆన్లైన్ లోనా ఆఫ్లైన్ లోనా
నేనైతే ఎక్కువగా ఆఫ్ లైన్ లోనే చేస్తానండి
ఆహా
ఉ
ఆఫ్లైన్ లోనే నే నేను కూడా ఎక్కువ ఆఫ్లైన్ లోనే చేస్తుంటానండి ఎందుకంటే అప్పుడే మనకి పర్ఫెక్ట్ ఆ సైజు అది ఇది తెలుస్తది కదాండి
అవునవునండి
అందుకే నేను ఎక్కువ ఆఫ్లైన్ లోనే తీసుకుంటానండి అప్పుడప్పుడు ఆన్లైన్లో కూడా తీసుకుంటానండి కానీ ఒకసారి మంచిగా వస్తది ఒకసారి ఏమో కలర్ వేరేది రావడం లేదంటే సైజ్ ఎక్కువ తక్కువ రావడం
అవును
అలా జరుగుతుంటాయండి మీరు ఎప్పుడైనా తీసుకున్నారా అండి
ఆ ఆ నేను కూడా తీసుకున్నానండి అదేనండి ఇదే ఇదే ప్రాబ్లం అండి ఇప్పుడు మనం పెట్టిన సైజు కరెక్ట్ గా రాకపోవడం లేగదంటే ఇప్పుడు వాడినవి కూడా చాలా మంది ఆ రిటర్న్ పెట్టే సమయంలో అంత వాడి పెడుతున్నారండి ఇట్లాంటివి సమస్య ఒకటి రావడం మరియు కలరు మనకు ఫోన్ లో ఒక కలరు బయట ఒక కలర్ రావడం మళ్ళీ మెయిన్ గా క్లాత్ అండి మనం ఇలా కాటన్ క్లాత్ పెడితే అది పాలిస్టర్ క్లాత్ లేదా ఇంకోటి ఇంకోటి రావడం
ఉమ్
చాలా డ్యామేజింగ్ గా రావడం ఏదైనా ఇట్లా చినిగి పోయి లేదా ఇలా రావడం చాలా జరుగుతున్నాయండి
అవునండి అసలు సరిగ్గా రావడం లేదు మనం పెట్టినై పెట్టినట్టుగా రావడం లేదు
అవునవునండి అసలు నమ్మేలానే
అవునండి అసలు సరిగ్గా రావడం లేదు ఒకటి పెడితే ఒకటి రావడం డెలివరీస్ కొంచెం లేట్ అవ్వడం అలాంటివి జరుగుతున్నాయండి
అవునవునండి అదే మనం ఆఫ్లైన్ లో అయి తే చక్కగా మనకు నచ్చినవి మళ్ళీ మనము రేటు కూడా చూసుకోవచ్చు
ఉమ్ ఇలాంటివి ఉంటాయండి
అవునవును
ఆఫ్లైన్ లోన్ అయితే యితే కరెక్ట్గా తీసుకోవచ్చండి కరెక్ట్ సైజు
అవునండి
హామ్
కరెక్ట్ గా తీసుకోవచ్చు మనకు సైజు కలరు మరియు ఇవన్నీ జ్యూస్ మనకి ఏది నచ్చుతే అది సరిగ్గా క్లాత్ కూడా చూసి తీసుకోవచ్చండి
ఆహా ఆ అవునండి కరెక్ట్గా తీసుకొ మళ్ళీ మనం ఆ వే వేరే వాళ్ళతోటి కలిసి వెళ్ళచ్చు లేదంటే ఆన్లైన్ లోనయితే ఒక్కరిమే షాపింగ్ చేస్తాం కానీ మనము వేరే వాళ్ళతోటి వెళ్ళొచ్చు కొంచెం వాళ్ళ సెలక్షన్ మన సెలక్షన్ మనం మంచిగా తీసుకుంటాం కదండి
అవునవునండి మన అవును మనకు సెలెక్ట్ చేసేవాళ్ళు కూడ ఉంటారండి
ఉ
చాలా అసలు ఆన్లైన్ అయితే నమ్మేలానే లేదండి. కదండి అసలు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు డెలివరీ వాళ్ళు కూడా సరిగ్గా చెయ్యట్లేదండి. ఎప్పుడు డేట్ చూపిస్తే మళ్ళ ఈయాల డేట్ కూడా సరిగ్గా రాట్లేదు మళ్ళీ రిటర్న్ మళ్ళీ రిటర్న్ కూడా సరిగ్గా తీసుకోని పోవడం లేదు రిటర్న్ పెట్టినా కూడా రిటర్న్ క్యాన్సల్ అవుతున్నాయి చాలా వరకు
అవునండి చాలా వరకి మోసాలు కూడా జరుగుతున్నాయి ఆన్లైన్ లో ఒకటి పెట్టడం వల్ల ఒకటి రావడం మళ్ళీఈ డబ్బులు
ఆ మళ్ళీ సరిగ్గా డబ్బులు కూడా రి పండు కాకపోవడము
పోవడము మళ్ళీ మనం ఆర్డర్ చేసిన కూడా మనకి హాఫ్ మనీ రీఫండ్ అవ్వడం అలాం
ఉ అవునవునండి వాళ్ళవన్నీ ప్రైజ్లెస్ అవటి మళ్ళీ డెలివరీ అవన్నీ కట్ చేసుకుని డబ్బులు వేయడం ఇలాంటివి చాలా ప్రాబ్లమ్స్ మనం ఆన్లైన్ లో చూస్తాం. అదే ఆఫ్లైన్ లో అయితే మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు కదండి మనకి నచ్చితే తీసుకున్నాము
అవునండి. నువ్ నచ్చితే తీసు కుంటాం లేదంటే లేదు కానీ ఆన్లైన్ లో అయితే మనం పెట్టిన ఈ మాత్రం ఒకా ఈ మధ్యలోపు చాలా దారుణంగా వస్తున్నాయండి అసలు
అవును ఏదో కానీ నేను కూడా మొన్నట్లు ఒకటి ఆర్డర్ పెట్టుకున్నానండి అసలు దాంట్లో నేను కాటన్ అని పిచ్చిందండి. మళ్ళీ తీరా వచ్చేసరికి అది అంత పాలిస్టర్ రండి మళ్ళీ అది రిటర్న్ పెడతానని నేను కరెక్ట్ గా పిన్ను పెట్టినా కూడ వాళ్ళు ఏమంటున్నారు మీరు పెట్టింది తప్పు పిన్ను ఆ మీరు సరిగ్గా చేసుకోండి అని టూ త్రీ టైమ్స్ దాన్ని క్యాన్సల్ చేసారండి మళ్ళీ నేనె హే ఆ మళ్ళీ నేనె హెల్ప్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఇలా చేస్తున్నారంటే అది నాకు సొల్యూషన్ ఇచ్చాక మళ్ళీ కరెక్టుగా పిన్ను పెడితే మళ్ళ అప్పుడు వాళ్ళు తీసుకొని వెళ్ళారండి
అవునండి మధ్యలన్ని అలాగే జరుగుతున్నాయి రిటర్న్ పెట్టినా కూడా కరెక్ట్ టైంకి రారు వచ్చినా ఒకటి తీసుకుంటారు. ఒకటి తీసుకోరు ఇలాంటి మనం ఎన్నో చూస్తున్నాం ఆన్లైన్ వల్ల
అవును అవునండి చాలా ప్రాబ్లమ్స్ అయితున్నాయండి. ఇవన్నీ అయితే ఆఫ్లైన్ లో కావ్
ఆఫ్లైన్ లో కావండి మళ్ళీ ఆన్లైన్ యాప్స్ కూడా చాలా ఎక్కువ అయిపోతున్నాయండి
అవును అవునండి మీషో అని ఫ్లిప్కార్ట్ అని అమెజాన్ అని మిత్రా అని ఇల చాల చాల యాప్స్ ఉన్నాయి మనకి. కాకపోతే ఏది ఏది నమ్మాలో ఏది నమ్మ నమ్మొద్దో కూడ తెలిదండి.
అవునండి
పా హూ మళ్ళీ ఇంకొకటి ఏందంటే ఇప్పుడు ఆఫ్లైన్ లో అయితే మనము కొంచెం ఇప్పుడు వాళ్ళు ఎక్కువ రేప్ చెప్పినా కూడా మనం బేరం చేసి కూడా తగ్గిచ్చుకోవచ్చండి
అవునండి కానీ ఆన్లైన్లో నైత్ అంటే వాళ్ళు ఎంత పెడితే మనం అంతే కరెక్టుగా తీసుకోవాలి
అవునవునండి అలాంటి ఆప్షన్స్ ఆ వాళ్ళు ఎంత ఉంటే అంత నండి మళ్ళీ ఇక దానికి పైగా డెలివరీ ఛార్జ్ చ్చేస్ అని అవ్వని ఇవ్వని ఎన్నో ఉంటున్నాయి అసలు
అవునండి మనం అక్కడ కొనుక్కునే దానికి ఆన్లైన్ లో కొనుకునే దానికి ఆఫ్ లైన్ లో ఒక త్రీ ఫోర్ డ్రెస్సెస్ అలా తీసుకు
అవునవునండి తీసుకోవచ్చండి ఇంకా మళ్ళీ తక్కువ తక్కువ డ్రెస్సెస్ ఏమో కాని ఎక్కువ డ్రెస్ పెట్టాలంటే ఎక్కువ పెయిట్ డ్రెస్సెస్ పెట్టాలంటే ఇంకా చాలా భయం ఎస్తుందండి మళ్ళీ అవి ఆ ఆవేళ వస్తాయో అన్న భయము మళ్ళా క్లాత్ ఎలా వస్తదో అన్న భయం ఒకవేళ వచ్చినా కూడా మళ్ళీ నచ్చకపోతే వాళ్ళు రిటన్ తీసుకెళ్తారా తీసుకు వెెళ్లరా అన్న భయము
ఇలాంటివన్నీ ఇలాంటివన్నీ చాలా ఉంటున్నాయండి అసలు
డీ
పెట్టాలంటేనే ఎంతో అలోచించి పెట్టాల్సి వస్తుంది
అవునవునండి అదే ఆఫ్లైన్ లో అయితే మనం ఇప్పుడు నలుగురం వెళ్తామండి నలుగురికి నాలుగు మోడల్స్ సో అలా ఇలా చూసుకొని పక్కన వాళ్ళు కూడా మనకి ఇది బావుంటది నీకు ఇలా ఈ సైజ్ బాగుంటది ఈ కలర్ బాగుంటది అని చెప్తారు
ఆ వాళ్ళా
ఆ మనకి తగినవి బా ఆ ఇస్తారు బా మనకి తగినవి మనం వే ట్టుకుంటాము
ఊ
హూ
అట్లాంటివి మనం తీసుకోవచ్చండి
అవునవునండి
ఉ అదే ఆన్లైన్ షాపింగ్ కంటే నాకైతే ఆఫ్లైన్ షాపింగ్ చాలా నయం అనిపిస్తుందిండి
ఆ అవున అవునండి నాకు కూడా అంతేనండి ఇ మళ్ళీ ఇంకా అండి ఇప్పుడు మనము ఏమైనా ఫేస్వి పెట్టుకుంటాం కదండి జ్వెలరీ లేకపోతే పేస్ కునేటివి ఏవైనా పెట్టుకుంటాము కదండి ఆ దాంట్లో పెట్టుకోవాలని నాకు భయం వేస్తదండి అంటే కరెక్ట్ గా వస్తాయా లేదంటే మే ఇంకా వాళ్ళు వెరైటీ ప్రోడక్ట్స్ ఇస్తారా అలా చే వల్ల మన ఫస్ పైన ఫేస్ కరాబ్ అవ్వడం మచ్చలు అవ్వడం పింపుల్స్ అవడం
అట్లాంటివి జరుగుతున్నాయండి మళ్ళ జ్వెలరీ పెట్టాలంటే అసలు కలర్ ఎట్లా వస్తుంది కలర్ అయితే జ్వెలరీ కి షేడ్ అయిపోయి వస్తుందండి అసలు
అవునవునండి
అట్ట తీసుకోవడమే చాలా బెటర్
అవునండి
బయటనే ఎక్కువ తీసుకుంటామండి
అవును అమా అవునండి అదే ఇలాంటివిసుకు పెట్టుకునేవి అవివి సోర్స్ అయితే మాత్రం ఆన్లైన్స పె
అవునండి జమే అస్సలు పెట్టొద్దు ఎలాంటి మచ్చలై తాయో అవన్నీ తెలివట్లేదండి రివ్యూ బానే ఉం ది చూశీ మళ్ళీ మనం పెట్టుకునేసరికి అలా మనకి సరిగా రాక. పోవడం ఆ అట్లాంటివి అయిపోతున్నాయి ఈ మధ్యలా ఫేక్ రివ్యూస్ అట్లాం టివి గూడా పెడుతున్నారు గదండి. ఆ అందుకే పెట్టాలంటే కొంచెం ఎలానో భయం ఏస్తుందండి. ఆ ఇంకా బయట తీసుకోవడమే బెట్ టర్ ఇంకా
అవునండి బయట తీసుకోవడమే బెటర్ అండి. ఇంకా మనకి తెలిసిన వాళ్ళు ఏమైనా ఇది మంచిది కాదు ఇది మం చిదని చెప్తారు కదండి బయటనైతే ఆన్లైన్ లో మనకు చెప్పే వాళ్ళె
ఊ మళ్ళీ బయట షాప్స్ లో అయితే అందర్ వాళ్ళు చాలా ఓపికగా చూపిస్తారండి అన్నీ
అవునండి
ఆ ఆ మీ సమయాన్ని మాకు కేటాయించినందుకు చాలా
మీ కూడా ధన్యవాదాలండి మాకోసం మీ సమయాన్ని కేటాయించినందుకు
మీ ఈ రోజు నేను చాలా విషయాలు తెలుసుకున్నానండి. అవును సరే అండి మరి బాయ్
బాయ్ అండి